హాయ్ అండి బాగున్నారా అండి
ఆ బాగు నమ్మి బాగున్నారా
ఆ బాగుమండి ఏం చేస్తారుండి ఆ వి ఇపిస్తుందండి మీ వాయిస్ క్లియర్ గానే ఉంది ఆ ఏం లేదండి ఇప్పుడే పిల్లలకి పాల్ భోషణ వల్త ఆగిరు తర్వాత పని తీసుకుంటున్నాం అండి క ఉ క
ఈవినింగ్ పనే కంప్లీట్
అనండి ఆ కాలేదండి చేస్తున్నాం ఇప్పుడే మటర్ చెడి మీరు
అంటే ఉడకబెట్టి పెట్టడుదా లేకపోతే పచ్చడి చేసుకోవడానికి ఏం కాలి
టమాటాలు మొత్తం పోసి దాంట్లో వేసి కొంచెం చింతపడు వేసి
చింతపండేశ్వరు కాబట్టి అంటే చాలా రోజులు ఉండడం కోసం మా ఏం చే పెట్టడానికేనా
గురించి ఆ
ఆ తెలుసు మ్మ్ అదే చేస్తున్నారా.
ఆ అదే చేస్తామండి టమాటాలు కోసి కొంచ చింతపండు వేసి దాంట్లో ఒక దాంట్లో వేసి ఉడకబెట్టి
మ్
కొంచెం కారం పడుకబట్టి తర్వాత మీటకేసి మిసికిసిపో ప్పు వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇట్లా పోపు వేయడం ఏనా అండి కరమంత పేసి పోపేసి
మిక్సీ పట్టేటప్పుడే వేస్తారా
అవునండి
నేను వెళ్లిపై కారంమేసి చేస్తా అట్లా
ఆ
మ్
మీరేటా ఎస్తారండి
ఇంకా ఫెస్టివల్ నేను కూడా అట్లా చేస్తా ఉడకబెట్టి వెల్లిపకారం చేసి మిక్సీ చేస్తావి ఎల్లిపాయలు కారం అది మిసీ వసి పక కట్టుకొని తాళిం ప వేసిన తర్వాత కొంచెం ఆయిల్ సలని అందులో వేసి కలిపిన్చ
అ అవునండి మేము ఇట్లా ఇస్తామండి పిచ్చ నీకు
ఏం అప్పలు చేస్తారు పండకి
కంటే పండగకి ఏముంద ఎక్కువ మురు అదే గారప్పలు మడుగులు గవ ఇస్తామ అండి ఎక్కువ మీరు అ
ఏ అందులో ఏమేమి ఇస్తారు మడుగులలో
మడుగులై కో మన పప్పు పోషు ఆ మను పప్పు పిండి తీయడం లేకపోతే శనగ పప్పుతో పట్టియడం అట్లా చేస్తారండి గ్యారెలు అయితే అనేమో శనగపప్పు నువ్వులు పల్లీల పొడి అవన్నీ వేసి చేస్తామండి
అవునా
మీరు
మీకు చేస్తాం మన్న పప్పు వేసి చేస్తాం మేము కూడా
ఉహుమ్ పిల్లలకి ఏమన్నా స్నాక్స్ చేస్తారా అండి ఎక్కువా
ఆ చేస్తా
ఉమ్ ఏం స్నాక్స్ ఎక్కువ తింటారుండి టిఫిన్స్ ఇట్లా చేస్త స్తరా అండి
చేస్తాం టిఫిన్స్ పొద్దున అంటే రోజు చేయను ఎప్పుడూ ఒకసారి
అవునా అండీ ఇంక ఎక్కువ దేనికి ఇష్టపడతారండి పిలలు ఉట్లా స్నాక్
పిల్లలు స్పాపైస వ స్పైసి ఫుడ్
అవునా అండి ఇంటి దగ్గర పెద్దలు ఉంటారా అండి పిలలాని చుస్
ఆ ఉంటారు ఉమ్ ఉంటారు
అవునా అండి ఎట్లా అనిపిస్తందండి ఇంకా మీకు చుట్టుపక్కల వాతావరణం గాని మీకు కాని
మక్కల అందరితో మాట్లాడుకుంటాం అందరం సాయంత్రం అయితే చింటాము
అవునండి
కాసేపు మాట్లాడుకుంటాం ఉమ్
ఇంకా
ఆ.. ఇంకా మీరేం చేస్తారు మీరు బయటకి వెళ్తారా బయట కూర్చుంటారా బయటకు చ్చ వాళ్లతో వీళ్ళతో చెట్లు పెడతారా బయటకి వచ్చి
తమండి బ బయటికి వెళ్తుంటే ఎక్కువ ఎక్కువ ఫార్మర్ పండి తంగాబాటి ఉమ్.
ఏ కల్చర్ అంటే ఇష్టం మీకు సిటీ కల్చరా సిటీ కల్చర్ ఇష్టమా ఊర్లో ఉండడం ఇష్టమా
ఊర్లో ఉండడమే ఇష్టం అండి ఊర్లో ఉంటే అందరు తెలుస్తారు మంచిగా అందరితో మాట్లాడతాం అందరితో కలిసి ఉండ చ్చు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు మంచిగా ఉంటదండి ఇప్పుడు సిటీలో ఉంటే ఎవరి బిజీ వాళ్ళది ఎవరి ఇష్టం ష్టం వచ్చినట్టు వాళ్ళే ఉంటరు ఒకరికి కొకరికి ఎక్కువ పరిచయాలు ఉండవు బిజీ బిజీ పర్సన్స్
ఒకరు మాట్లాడడానికి ఉండదు టైమ్ ఉండదు అసలు వాళ్ళకి
అవునండి ఆ టైమ్ ఉండదండి వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళకి మన బిజీ షెడ్
అవును ఊర్లో అయితేనే కాసేపు పని చేసుకున్నా కాసేపు మాట్లా మాట్లాడుకుంటా స్తు వాళ్ళు వీళ్ళు ఒకరికొకరు సాయం చేయడం ఏమన్నా లేకపోతే తీసుకోవడం ఇవ్వడం
ఆ అదే సిటీలో ఎవ్వరి న అడగలేం ఎవరిని అడగలేం కదండి ఇప్పుడు మనకి ఏదన్న లేకపోతే పోయినా ఏదైనా ఒక వస్తువు ఇబ్బంది ఉన్నా ఇయ్యమంటే ఇస్తారు వాళ్ళు పల్లెటూరులో అలా ఆ అక్కడ ఏమి ఇవ్వరు కదా అండి సిటీలా
ఎవరిది వాళ్ళే అసలు చూసుకోవడానికే కనిపించవి ఇంక ఎక్కడ వ
సిటీలో మళ్ళీ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ గాలి కలుష కలుషితం అన్ని కలుషితం ఉంటాయి కదండి ఇక్కడైతే మనకి ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూరగాయలు గానీ, అన్ని ఫ్రెష్ ఉంటాయి కదండి, ఎంతగానో ఇబ్బంది ఏమి ఉండవు.
కోవడానికి ప్లేస్ అక్కడ ఉండడానికే ప్లేస్ ఉండదు సరిగ్గా
ఆ అవునండి అవునండి సిటీలో ఉన్నా మనకు వచ్చే సాలరీస్ కు మనకు వచ్చేది మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం అండి అక్కడ అన్ని అక్కడికి అక్కడికి సరిపోతాయి ఇక్కడ ఉంటే పిల్లలని చూస్ కోడానికి కూడా ఆ అట్లా మంచిగా ఉంటదండి మీకు ఆ మీకండి సిటీ కల్చర్ ఇష్ట మాలపోతే పల్లెటూరు కలిసి ఇష్టం పల్లెటూరులో ఉంటే పంండగలు కూడా మంచి కలిసి వేసు కోచు కలిసి ఉండొచ్చు మంచిగా
కూడా మంచిగా హ్యాపీగా ఉంటది ఎప్పుడు ఒకలాగే ఉంటది సిటీలో
మ్ పండుగలు వచ్చినంత సంతోషం ఏమం అండి మీకు ఎక్కువ ఇష్టమైన ఫెస్టివల్ ఎదండి
బత్కమ అందరు కలుస్తారు మంచి హ్యాపీగా డ్యాన్స్ చేసుకోవడం డిగిచల్లి పెట్టుకోవడం
అవనండి
అన్ని మంచి హ్యాపీగా బతుకమ్మ పట్టుకొని పోవడం మంచిగా రెడీ అవడం అందు ఫ్రెండ్స్ని కలవడం మ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్లు కలవడం చాలా రోజుల తర్వాత కలుస్తాం కదా ఇక ఫెస్టివల్స్ కే కదా కల్చది
అవునండి
ఇక్కడే ఉంటారా మీరు ఫెస్టివల్ కి
అ లేదండి అ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి అమ్మ వాళ్ళ ఇంటిక్ క్కడవుడా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ కూడా మంచిగా అనిపిస్తంది. ఎ క్కడైనా ఫ్రెండ్స్ ఉంటారు మంచ్ తో డాన్స్ వేయడం కానీ మాట్లాడుకోవడం ఎంజాయ్ చేయడం అట్ ఇట్లుంటది
డీజెల్ పెట్టుకోవడం లైట్స్ అమ్ న్ని మంచిగా చేస్తారు మా దగ్ గరోడవ్
ఊ డిక్కడ మాకు వినాయక చవితి నుండి స్టార్ట్ అవుతుందండి డ్యాన్స్లు వేయడం
వినాయక చవితి బాగా ఎంజాయ్ చేస్తారా
అవునండి గటెండె ఆ గల్లీలో వెడిత్ తరండి ఒక టెన్ డేస్ మంచిగ ఎంజాల్ అనిపిస్తాంది డ్యాన్స్ లు వేయడం పాటలు పాడుకోవడం ఒకరికొకరికి ఫో వేసుకొని వస్తున్నావా దేవుడి దగ్గరికి పోదాం అని అట్లా మాట్లాడుకోవడం
డ్యాన్స్ వేసుకోవడం ఏమన్నా ప్రోగ్రామ్స్
అవునండి అట్ల ఇట్లా మంచిగా అనిపిస్తది
ఊ
అరె ఇంకా ఎండలు ఎట్లున్నాయండి ఎండలు కొడుతున్నాయి కదా ఇప్పుడు మీ దగ్గర
ఫుల్ ఎండలు బయటి కొస్ చ్చేలా ఉండదు ఆఫ్టర్నూన్ టైం లో కొ చాలా ఎక్కువగా ఉంది
పిల్లల్ని కూడా కొంచెం ఎండల్లో వంపీయకండి ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది
పిల్లల్ని పంపిస్తే ఫీవర్ వస్తే కథమే ఇంగ
అవునండి మళ్ళీ వాళ్ళకొచ్చిన మనమే సఫర్ కావాలి మనకు చ్చినా వాళ్ళే ఇబ్బంది పడాలి ఎవరికి వచ్చినా మనమే ఇబ్బంది పడాల్సి వస్తది మళ్ళీ ఆ ఇంకా మీకు ఎట్లా అండి షాపింగ్ చేస్తారా అండి ఎక్కువ షాపింగ్ కెళ్తారా
రానికి అంతే ఎక్కువ ఏమి వెళ్ళను
ఊ ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి ఏమైనా అ తీసుకుంటరా పిల్లలకి కాని మీకు కాని అవున అండి ఉంటారా మీ మమ్మీ వాళ్ళీ ఇంటికి వెళ్తరా
వెల్తమ్
ఉగాదే ఎట్ల చేసుకుంటారండి ఏమేం పిండి వంటకాలు చేసుకుంటారు
భక్ష్యాలు ఉగాది రోజు పచ్చడ తీపి కారం పులుపు
అండి ఇంకా ఇవి పూర్ణాలు గిట్లా అట్లా
పూర్ణలు భక్ష్యాలు చేస్తాం పూర్ణాలు భక్ క్షాలు
అవునండి
అన్నీ చేస్తాం
పూర్ణాలు కొంచెం ఆయిల్ ఫుడ్ కదాండి ఏమంట కదా పిల్లలు కాకపోతే కొంచెం
అంటే తక్కువ పూర్ణాల అయితే చేస్తారు మీరు మైదా పండితో చేస్తారా దోసాపిండితో చేస్తారా చడ
మైదం పిండితోనేనండి దాంట్లో బెల్లం వేసి కలిపి
మా మాద పిడితో కన్నా దో మపిండితో చేస్తే కొంచెం తక్కువ ఉంటది మైదాపిండి ఎక్కువ యూజ్ చేయద్ కదా
ఆవునుకండి ఇక ఫెస్టివల్ కదా అండి తప్పదు అంత
ఫెస్టివల్ కయినా సరే దోశ పిండితో చేస్తే బాగుంటాయి పూర్ణాలు
పెరిగాదది సటు ప్రైస్
దోసపిండితో జస్త ని బాగుంటుంది కుక్కర్లో వేసి పప్పు ఒక టూ విజిల్స్ వేసుకొని అది తీసిన తర్వాత మనం ముందు దోసపిండి వేసుకొని పెట్టుకొని ముందు రోజు నైట్ అ అందులో వేస్త బాగుంటాయి ఇంకాైద పిండి కంటే కొంచెం సాగినట్టు కనిపిస్తుది
అవునండి అయితే అవునండి ఈ సర్ప్రైజ్ చేయాలండి ఇట్లా అయితే మీరు చెప్పిన విధంగా ఒకసర్ప్రైజ్ చేయాలి
దోసపిండితో బాగుంటది టేస్ట్ కూడా తినడానికి అయినా కొంచెం లైట్ వెయిట్ గా కొంచెం ఎక్కువ వెయిట్ అనిపిస్తుది కదా మాైదప్పిండి ఓకే నెక్స్ట్ కా లోగాల్తా మలిక్ బాయ్
హలో